హలో.
హయ్ అండి ఏం చేస్తున్నారు.
మీరేం చేస్తున్నారు.
ఏం చేయట్లేదండి.
ఉమ్.
తిన్నారా అండి.
తిన్నామండి ఏం కూర మీది.
మాది ఇవాళ పప్పు అండి.
పప్పా మా మాది కూడా పప్పేనండి. ఆహ్ మీ హస్బెండ్ ఏం చేస్తారండి.
ఆహ్ మా హస్బెండ్ కారుకి వెళ్తారండి.
ఆహా మీరు మీ పిల్లలు అన్నాయి.
మాకు పిల్లలు ఇద్దరండి.
ఆహా.
మీ వైఫ్ ఏం చేస్తుందండి.
మా వైఫ్ ఇంట్లోనే ఉంటారండి.
ఆహా మీరేం వర్క్ చేస్తారండి.
మేము మామూలుగా ఖాళీగానే ఉంటామండి.
ఆహ్ ఎందండి సంగతులు మీకెంతమంది అండి పిల్లలు.
మాకు ముగ్గురు పిల్లలండి
ఆ
మీ పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారండి
ఏం లేదండి ఇంట్లోనే ఉంటారు
ఇంట్లోనే ఉంటారా అన్నం తిన్నారా మరి
తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నామండి ఉ
ఇంకేందండి
చెప్పండి మీరే ఏమేమి ఎసారు పప్పు కూరగాయలు ఏవేమి తీసుకున్నారు మీరు
మేమా ఫస్ట్ పప్పు తీసుకుంటామండి ఒక గ్లాసు తీసుకొని అవి బాగా కడిగి
ఆ
దాంట్లో రెండు టమాటాలు రెండు పచ్చిమిరగాయలు ఒక ఉల్లిపాయ కొంచెం చింతపండు
ఉ
అవన్నీ వేసి కుక్కర్ లో పెట్టి ఇంకా స్టవ్ మీద పెడ్ తమండి
ఆ
అంతేనండి ప్రాసిస్తాం
మీ అక్క వాళ్ళు ఎవరు ఉన్నారా అండి మీకి
ఆ ఉన్నారండి
ఏం చేస్తారు వాళ్ళు
వాళ్ళు మ్యారీడ్ అండి అందరికి
నా పిల్లలు ఉన్నారా అండి
ఆ ఉన్నారండి
ఆ వాళ్ళు ఏం చేస్తారండి
వాళ్ళు ఏం చేస్తారు చిన్నపిల్లలు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వాళ్ళండి
అహ వాళ్ళ బా మా పిల్లలు స్కూల్కి వెళ్తారా అండి
అహ ఇప్పుడు హాయిల్ దసి ఇచ్చార
ఆ ఆ ఆ హాలిడేస్ ఇచ్చారండి ఇప్పుడు ఒక నె ఒక నె ఆ నెల ఏళ్తారు
అహ
మీ మీ అక్కయ వాళ్ళు ఆయ వాళ్ళు మీ బావోళ వాళ్ళు ఏం చేస్తారండి
మా బావ వాళ్ళు ఇంట్లోనే ఉంటారండి
ఆ మీ నాన్నోళ్లండి
మా నాన్నోళ్ళు కూడా ఇంట్లోనే ఉంటారండి
అహ ఉ పిల్లలు పిల్లలు ఏ ఏ క్లాస్ చదువుతున్నారండి ప్రజెంట్
మా పిల్లలా ఒకళ్ళు యు కేజీ ఒకళు సెకండ్ అండి
అహ
ఆ మీ పిల్లలు ఏం చదువుతున్నారండి
మా పిల్లలు పొద్దున్న లేస్తారండి లేస్ ఏబిసిల్ బస్తారు ఆ ఏబి సిలు రాసి ఆ తర్వాత వన్ టూలు రాస్తారు ఆ నా వాళ్ళ అమ్మకి చూపిస్తరు
ఆ
చూపిచ్చి తర్వాత స్నానం చేస్తారు స్నానం చేసి ఒక ళ్ళమో స్కూల్కి వెళ్తారాండి
ఆ
ఉదయము బాగా ఏడిపిస్తూ ఉంటారు తింటారు
అ
ఆ తిని హాయిగ పండుకుంటారు
ఆ
ఒక పాపమో స్కూల్కి వెళ్ళి మధ్యాహ్నం వస్తది
ఆ
మధ్యానం వచ్చి భోన్ చేసి మళ్ళీ పండుకొని ఈవినింగ్ ట్యూషనికి వెళ్ళిద్ది
ఆ
ట్యూషన్ వెళ్ళి మళ్ళీ వస్ అది అట్లా ఎంజాయ్ చే దలా అది
ఇక్కను మీ పిల్లలు వెరీ గుడ్ అండి
నా మీ పిల్లలకు మీ మీ పిల్లలు ఏం చేస్తారండి
మా పిల్లలు ఏం చేస్తారు బాగా ఆడుకుంటారు చదవరువి ఏం లేదు
ఆ
ఈ సెలవులు కా అండి ఎండాకాలం సెలవులు ఇంటనే లా సుఖపడితే వా స్కూల్ కి వెళ్తారండి
నా మేము పోయిన నెల గోవా ఎల్లామండి
ఆ
వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి కారు మాట్లాడుకొని వెళ్ళామండి ఆ కారు మాట్లాడుకొని వెళ్తే మా దగ్గర పదివేలు ఇచ్చడండి ఆయన ఆ వెళ్ళాము ఫ్యామిలీ మొత్తం వెళ్ళామండి
బాగ ఎంజాయ్ చేస్తార అండి
ఆ గోవా వెళ్లామన్
ఆ
గోవా వెళ్ళి అక్కడ రూమ్ చూసుకొని ఒక ఫైవ్ సిక్స్ క్ స్టేస్ ఉన్నా మన్న అక్కడే ఆచ్చే మంచిం బీచ్ బాగున్నాయండి ఇక్కడ వాతావరణం బీచ్ నెక్స్ట్ పాండిచెర్రీ ఊర్లో
ఆ
బాగానే ఉన్నాయండి అన్ని
ఉ
ఆ
ఆ అ
ఇంగా మా సాయంత్రం అయ్యే సరికి బీచ్ కు వస్తామండి
ఆ బాగా ఎంజాయ్ చేసారండి సమ్మర్ సెలవులకి
ఆ సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేశామండి మా ప్ప పాల్ పాల్ చేసిద్దండి
పిల్లలు కదండి పిల్లలు
ఉ అయితే ఇక్కడ మన ఫుడ్ దొరకదండి ఆంధ్ర ఫుడ్ దొరకరు మ రి ఈడేమో మనమేం చేస్తాం ఇంగ వచ్చి ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఉండాలి కదా ఫుడ్ ప్రాబ్లం అయినా మనం ఎంజాయ్ చేస్తామండి బాగా
ఆ
ఇంగ అది మా ఫేమిలీ మెంబర్స్ అయితే మా పెద్ద నాన్న మా నాన్నా అందరూ ఎవరుపల్లులోక్ వాళ్ళు వెళ్తారండి
ఆ ఆ
ఇంగ మ మామ్మ వాళ్ళు వాళ్ళ ఇళ్ళు ఇంగ హౌస్ వైఫె ఇంట్లోనే ఉంటారండి
ఆ మీకు సిక్స్ స్టర్స్ ఉన్నారండి
మా సిస్టరు ఒకామెకీ పెళ్ళయిందండి ఎళ్ళిపోయిందండి
ఆ
ఆమెకి ఒక ఇద్దరు పిల్లలండి
మ
అబ్బాయి ఇంకా స్కూల్ కెళ్తారు వాళ్ళ ఆ విషయం వాళ్ళు ఉంటారండి ఎళ్తారు గోల చేస్తారు
ఆ మీ అమ్మగారు వాళ్ళున్నారండి
అమ్మగారు ఉన్నారండి
ఆ మీకు ఎవరైనా తమ్ముడు ఉన్నారాండి
మా తమ్ముడు ఉన్నాడండి ఆ తమ్ముడు ఉన్నాడండి ఆయన కూడా అ బాబ వచ్చాడండి మాతో పాటు వచ్చాడు బాగా ఎంజాయ్ చేసామండి బ ఆ ఫైవ్ సిక్స్ డేస్ బాగా ఎంజాయ్ చేసామండి
ఆ
అది మీ మీ ఫ్యామిలీ చెప్పండండి కొంచెం
మేము మేము అమ్మలురు వెళ్ళామండి సెలవులకి పిల్లల్ని తీసుకొని
ఆ
వెళ్ళాం ఒక నెల ఉండి వచ్చామండి ఇంకా వన్ మంత్ పోతే ఇంకా స్కూల్లు ఓపెన్ చేస్తారు కండి
ఆ అయితే మా మా ఊర్లో పొలాలు పొలాలు వేస్తారండి మంచిగా బియ్యం వేస్తారు ధాన్యం వేస్తారు ఆ మిర్చి ఏస్సారు అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం మన్న అందరం ఎళ్ళి ఏ పంట ఎట్లా అని చెప్పేసి మొత్తం ఒక డీటెయిల్స్ గ్యాదర్ చేసి ఎట్లా ఫండ్ ఇస్తారని చెప్పేసి ఫ్యామిలీ మొత్తం వెళ్తామండి
ఆ పచ్చటి పొలాలుగా అండి
ఆ అంతే వాటర్ గేట్ అన్ని వాటర్ కూడా ఉంటాయండి అక్కడే బాగుంటాయ్ నెక్స్ట్ నిన్న కూరగాయల కోసం వెళ్ళామండి మేము వెళ్తే కూరగాయలు మొత్తం తీసుకున్నామ అండి
ఆ
అంటే పొలం దగ్గరికి వెళ్తాం కదండి అక్కడ కూరగాయలు అమ్ముతారు
అవునండి
అక్కడ కూరగాయలు తీసుకున్నామండి వెళ్లేటప్పు ఇప్పుడు ఇంకొకరోజు పర రోజు ఒక కూడా వండుకుంటామండి అట్లా వారంకోసారి అట్లా వెళ్తామండి అక్కడికి వెళ్ళి ఆ తర్వాత కొన్ని మా చెల్లి వాళ్ళకి కూడా పంపిస్తామండి కూరగాయలు
ఆవునా అన్న
ఆ కొన్నిం మా పక్కింటోల్లి వాలి చూసుకుంటారండి ఇంగ అంతే అండి మాకు మా ఇంటి దగ్గర చాలా మంది ఉన్నారండి పిల్లలు ఇంగ సాయంత్రం వస్తారండి వాళ్ళు హాయిగా ఆడుకుంటారు అందరు మమ్మల్ని కూడా పిలుస్తారండి బయటికి పిలిస్తే మేము వెళ్తాము కాఫీ పాలతో ఎంజాయ్ చేస్తాము
ఉ
జీవితం అలా గడిచిపోతు ఉంటదండి
ఉం ఇంకేందండి సంగతులు
ఇంకేమున్నాయండి ఇగ అందరు తిన్నారండి అందరూ
ఆ తిన్నామండి మీరు తిన్నారా అండి
అయిపోయిందండి ఓమాది అయిపోయిందండి తిన్నాము
ఊ ఆ తిన్నారండి
ఆ
తిని కాసేపు పడుకుంటారు
ఆహా ఇద్దరిది ఒకే రోజు పప్పు చేశారండి ఈ రోజు
అవునండి స్యామ్ సేమ్
పప్పు చేసాం ఇంకా ఏంట వి షాలుకి సాయంత్రం వంటకాలు ఏందండి
ఇంకేముందండి ఆ పప్పు ఎ ఉంది ఏంది రెండ అప్పడాలు ఏయించుకున్నా లేకపోతే ఎగ్ తీసుకొచ్చుకొని బాయిల్ ఎగ్ తింటాం
మేము సాయంత్రం ఆమ్లెట్ వేసుకుంటామ అండి
ఆ
నిన్న అయితే చికెన్ తీసుకుందామండి నిన్న
ఆ
చికెనును చపాతి చేసుకున్నామండి
ఆ మీ పని హాయిగా ఉందండి
ఆ మా అమ్మ బాగా చేసిందండి చపాతి ఒకటినే మా అమ్మని
ఆ ఇంకేందండి
ఇంకేమున్నాయండి అంతేనండి వెలునప్పుడు ఫోన్ చేస్తూ ఉండండి
సరే అండి ఉంటానండి
సరేనండి
ఆ బాయ్ అండి